హలో
ఆ బాగున్నారా సిస్టర్
ఆ బాగున్నా సిస్టర్ మీరు బాగున్నారా.
ఆ బాగున్నాం సిస్టర్ మేము కూడా
అవునా పిల్లలు స్కూల్ కెళ్లిదా
ఆ పాప సిస్టర్ వెళ్ళింది. ఆ త్రీయే మాల్క్ పదో త్రీ ఇయర్స్ సిస్టర్ మాములుగా ఆ పాప పిండిబడి అంటాం కదా
స్టార్టింగ్ ఇప్పుడు
ఆహా ఆ ఆ పిండిబడికి పంపించాను
అంగన్వాడీకి మరి బాగా జేప్తారా అక్కడ అంగన్వాడీ ఫుడ్ అది బాగుంటందా.
ఆ బా ఫుడ్ పరంగా అయితే మనం పిల్లలు పెట్టాం సిస్టర్ మాముూలుగా ఓన్లీ వాళ్ళని పంపిసం. జస్ట్ ఎలా అంటే ఆ అమ్మాయి పరంగా స్కూల్క్ వెళ్ళడం కంటిన్యూగా ఆ జస్ట్ ఏదనా బొమ్మలు గాని లేదా వాళ్ళు కొంచెం ఆళ్లు గాని ఏదనా జస్ట్ ఓ ఈ వన్ ఇయర్ లో పంపించేసామంటే ఒక తర్వాత నెక్స్ట్ కు స్కూల్ వేద్దామని
అవును ఎందుకంటే అక్కడ ఇప్పుడు మనకు ఎక్స్ గాని అవి సత్తుపిండి మన మురుకులు అవి ఇస్తారు కదా తీసుకుంటారా
ఆ ఇస్తార్ సిస్టర్ ఆ తీసుకుంటాం ఇష్టర్
తీసుకోవాలి ఎందుకంటే అవి కూడా దాంట్లో కూడా హెల్తీ వస్తున్నాయి కదా మనకి పిల్లలకి తినిపేయడానికి
తీసుకుంటాం జిస్టా మేము గూడా నీ ఎక్స్ ఎలా అంటే ఉడకబెట్టకుండా ఓన్లీ వాళ్ళు పచ్చియే ఇస్తారు. మేము ఓన్ ఆ ఓన్లీ ఎలా అంటే ఆమ్లెట్ పరంగా బావుంటుంది సిస్టర్ ఉడకబట్టి నేటివి బావుండవు కొంచెము
అవునవును కొంచెం వంట మన పిల్లలకి ఆ పిల్లలకు మన బట్టి మనకు పిల్లలలకు ఏది పడుతది అది ఓకే సెట్ అయేదుంటేనే తినిపించుకోవాలి.
అమ్మైతే అస్సలు తీనాధ్ జీష్ సారో అది ఉడకబెట్టిన గుడ్డు ఎలా అంటే అమ్మాయి అరగదో ఎలాగో వామిటింగ్ చేస్ కుంటుంది అదే ఇది ఆమ్లెట్ అయితే ఏం చేసుకోదు
అవునా అయిది అట్లనే చేయలే అట్లా చేసే పెట్టాలే.
ఆ అందువల్ల అమ్మాయికి ఆమ్లెట్ వేసి పెట్టేసామ్.
ఆ అట్లా మరి ఇట్లా రైస్ లో తింటదా ఆమె మరి రైస్ లో కానీ చపాతిలో కానీ తింటదా.
ఆ తింటది తింటది ఇష్టం లేదు ఓన్గా తన పో ఆమ్లెట్ వేసి ఇచ్చినా గాని తినేస్తుంది.
తినేస్తదా అట్లా తింటే ఏం కాదు అట్లా తిన్నా కూడా ఎందుకంటే డైలీ ఆమ్లెట్ అంటే కూడా కష్టం అయితది కదా ఉహ్ డైలీ ఆమ్లేట్ గూడా
ఎక్కువాద్ తను ఆ రొట్టె జొన్న రొట్టె లేకి ఎక్కువగా తింటుంది. అంటే మనం పొరుట్లాగా చేస్తామంటే.
జొన్న రొట్టె దింటదాండి పాప
ఆ కొంచెం అంటే తనకు ఎలా అంటే మెత్తగా చేసివ్వాలి.
ఆహా
మెత్తగా చేసిస్తేనక తింటుంది.
ఆ
అంటే మనము ఎలా అంటే కొంచెము అవి రొట్టె చేసిన తర్వాత కొంచెం నేను నెయ్యి గానీ కొంచెము నూనె గాని లేకుంటే వాటరు కొంచెం అలా మనం ఆ మనం పిసికిన ట్టుగా చేసేసి ఇచ్చేస్తా అమ్మాయికి
ఆహా గ్రేటై మరి మీరు జేస్తార జొన్నే రొట్టె
లేదు అంటే జస్ట్ ఎలా అంటే పెద్దగ రా సిస్టర్ కొంచెం చిన్నవి చిన్నవి అయితే చేయగలుగుతాను
మాకైతే అంతా కూడ రావ్ చేయడం
పెద్ ఆ పెద్దవయితే రావు
ఆ
మీరు సిస్టర్ మీరు చేస్తార అట్ సైడు
ఆ చేస్తారు జొన్న రొట్టలు కానీ ఇట్ల మా నాన్నమ్మలు కానీ మా ఇట్లా పెద్దవాళ్ళు చేస్తారు ఇక మాకైతే చేయడం రాదు మా పెద్దవాళ్ళు చేసిస్తే ఇగ అది ఎంత సగం తినే వరకే ఎంత కడపులో ఇట్లా అయితది
ఉహు అంటే ఏం లేదు డైలీ వాడితే ఏమి అనిపించదు జస్ట్ ఎలా అంటే మనం ఒక రోజు తినేసి ఒక వారం తినకుండా ఉంటే అలానే ఉంటుంది
ఆహ అట్ల మాకు ఇది ఈ గోధుమ రొట్టెనే బాగా ఫేమస్ ఇగ మాకు
ఆహ
ఉమ్ ఇంక అది కొంచం చేయడానికి ఇబ్బంది అన్నట్టు లేకుంటే ఏం గాదు గాని
ఆ జస్ట్ ఏం లే సిస్టర్ పిండిని మనము ఎలా అంటే వాటరు బాగ వేడి చేసి
హలో
పిండిలో వేసేసి మనం గరిటే తీసుకొని పిండిని కలపాలి
అవునా
ఆ అలా చేస్తే వస్ తయ్ లేదు మనకు నీ బట్ ఎలా అంటే రాలేదు అంటే జొన్న రొట్టె రాలేదంటే కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోండి
మరి సెట్ అయితదా అట్లా
ఆ వస్తుంది వస్తుంది మెత్తగా ఉంటుంది నీకు బట్ ఎలా అంటే వస్తుంది కూడా
ఆ
ఆ కొ ఏమంటే మనం వేడి నీళ్ళు పోస్తాం కదా కొంచెం అది ఉడికినట్టు అవుతుంది కాబట్టి మనం చేయి పెట్టి కలపలేము ఆ వేడికి మనం కలపలేము అదే గరిటే తీసుకొని కలిపి తర్వాత మనం చేయిబెట్టి కలుపుకుంటే సరిపోత్ ఆ వస్తుంది గోధుమ పిండి యాడ్ చేసామంటే
ఆ
ఆ మనము చపాతి కర్రతో దాన్ని రుద్దుకోవచ్చు
ఆ
ఆ బాగ వస్తుంది సిస్టర్ అది రావడం మటుకు
ట్రై జేయాలి ఒకసారి ఇగ మా ఇంట్ల మేము తినడానికి చూస్తాం మా పిల్లలు లేదు కాని మాకు తినాలని ఇష్ టం అనిపిస్తది గాని కొంచెం కష్టం అనిపిస్తది ఇగ అది చేయడం ఇగ అమ్మలే అంటరు గదా
కొ కొద్ కొద్దిగా పిండి తీసుకొని
ఆ
చాన లేకుండా గోధుమ పిండి చానా వద్దు కొంచెంగా వేసుకొని ఒక్క ఒక్క రొట్టటి ట్రై చేయండి మీకు నచ్చు తుందో లేదో
ఆ అంటే తింటాము చేయడం రాదు కాని తింటాము
ఆ
తినుడు తినుడు తింటాం గాని నేను చేయరాదు అన్నట్టుగా
ఆహా
అట్లా ఆ చేయరా
లే ట్రై చేయండి సిస్టర్ ఒకసారి ట్రై చేయండి గోధుమ పిండి కొంచెం యాడ్ చేసి ట్రై చెయండి
అవునా అదే లేద ఒకరోజు చేయాలి అది మన అంబలి అంటాం కదా అంబలి గట్క అది చేసుకొని తింటాం
గట్టకా నా అంటే నాకు ఐడియా లేదు అంబలి
గట్క అంటే దాందే అది కొంచెం దొడ్డుగా వస్తుంది కద పిండి మనం ఉప్పయి ఎట్లా ర కుంటాం ఉప్మా ఏమో అన్ని మట్ లు వేస్తాం దీంట్లో ఏం లేదు మీ ఇట్లో కొంచెం వేడి నీళ్ళు వే ఎసి ఇగ అట్లానే రుద్దడం ఉప్పు కొంచం ఉప్పు వేసి ఉదుకోవడం ఉప్మాలాగానే సేమ్ ఉప్మాలాగానే ఉంటాది కానీ మనం ఉప్మాలే ఏమో పల్లీలు అవి వేసుకుంటాం కలమ ఊ ఇన్లో ఏం లేదు ఇక అది బాగుంటది పెరుగుతోనే తింటే బా మస్తు బాగుంటది హైలెట్ ఉంటది
అది పిండి సిస్టర్ ఏ పిండితో తయారు చేస్తారు
మన ఇదే గోద మన జొన్న పిండే కానీ కొంచెం దొడ్డు
ఓహో దాంట్లో మీరు జీలకర్ర ప్లస్ ఇవి మినబ్బేలు అవన్నీ వేస్త కొని రొట్టెలాగా చెప్తున్నారా
ఆ రొట్టెలా కాదు కొంచెం గోధమ సేమ్ మనది పిండినే కొంచెం దొడ్డు పట్టించుకుని వస్తాం అనుకో మనం దొడ్డు ఉప్మా రుద్దుకుంటాం కదా అది ఐడియా ఉందా
ఐడియా లేదు సిస్టర్ అందుకు అడుగుతున్న అట్లా నాకు తెలిదు
మనం సేమ్ అంబలి పిండి లాగానే ఇది మన గోధుమ పిండి లాగానే కానీ కొంచెం దొడ్డు పట్టుకోవాలి రవ్వ టైప్
అవును రవ్వ రవ్వ రవ్వలాగా వేసుకుంటే కొంచెం జారు జారుగా వస్తుంది అంటావు
ఆ రవ్వ టైప్ లో పట్టుకున్నాం అనుకండి సేమ్ ఉప్ ఉప్మా రుద్దినట్టుగానే ఇక సేమ్ మనం
ఆహా
ఆ సేమిగా
ఏమో సిస్టర్ ట్రై చేయ్యాలి
ఏం లేదు అది వాటర్ పెట్టుకోవాలి మన దానికి వాటర్ ఎంత పడుతదొ అంత మనం ప్మా కు లెక్కలా పెట్టుకొని కొంచెం ఉ ఉప్పు వేసుకోవాలి చప్ప కాకుండా రైస్ ల అట్ల మనం ఉప్పువేసుకుంటాం అట్లా వేసుకోవాలి అట్లా వేసుకున్ నీ అది ఏసారి వస్తంది కదా అ సూ హైలైట్ ఉంటాది ఏసార్ వచ్చినాక మంచిగా దాంట్లో ఇలాగా సేమ్ మనం ఉప్మా టైప్
అవునులే ఎర్రగడ్డ పచ్చిమిరకాయ కరవేపాకు అవన్నీ వేసుకుంటాం కదా
దాంట్లో ఏసే అవసరం లేదు దాంట్లో ఓన్లీ వాటర్ ఉప్పు మాత్రమే అ అవి రెండు వేసే రుద్ అంత రుద్దుకుని పెరుగు వేసుకొని తినాలి హైలైట్ ఉంటది
ఏమో ఒకసారి ట్రై చేస్తాను అయితే
అదే కూడా మనకు మనకేమంటే మనకు ఉప్మాలో కూడా దొడ్డు ఉప్మా ఫస్ట్ అది అంగన్వాడీలో ఇస్తుండే మనకు కారం ఉప్మా అని ఆ ఉప్మా మనకి ఇప్పుడు షాపలలో దొరుకుతుంది కానీ కారం కాదు తీయ ఉప్మా తీసుకొచ్చి రుద్ది మంచిగా పాలేసుకొని తినాలి కాని హైలైట్ ఉంటది
బాగుంటుంది ఏమో సిస్టర్ తెలియదు ట్రై చేయలేదు
ఇది తిన్నాము రొట్టె కూడా తిన్నా చాలా చాలా సార్లు తిన్నాం రొట్ట మా నానమ్మ చేసిస్తే తింటా లేకుంటే ఇగ మా మామ్ ముందేన ఎవరనా చేసిస్తే తింటా కానీ నాకు చేయడం రాదు
ఆ
చాలా ఇష్టం అవి అకనప్పటి ఫుడ్డే బాగుండే
ఆ అంతేలే సిస్టర్ ఇంకా చెప్ప మీకు ఫేమస్ గా అక్కడ ఏముంటాయి సిస్టర్ ఏమన్నా చేయ ఉంటే మీకు జరగ అడం గాని అలాంటివేనా
ఎక్కడ
అంటే ఫంక్షన్స్ మీకు మీరుండే సైడు ఫంక్షన్స్ కానీ అయినా అంటే వా వా ఏనా
నాన్ స్టాప్ గా ఫంక్షన్స్ అయినాయి మొన్నటి వరకు మొత్తం పిచ్చే తిరిగి కున్నాం ఇంకా మేము మాది టెన్త్ టూ రే టూ థౌసండ్ ట్వెల్వ్ బ్యాచ్ మాది అయితే మొన్న ఫోర్ ఫిఫ్టీన్ ఇయర్ కు మన ఇది గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాం ఇక్కడ
ఆహా బాగుంటుంది సిస్టర్నాకు కూడా చాలా ఇష్టం అలా ఫ్రెండ్స్ అందరూ గేట్ టు గెదర అవ్వి అంటే ఒక్కరే సమస్యను ఒకరు షేర్ చేసుకుంటూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే నాకు గుడా చాలా ఇష్టం
హైలెట్ అనిపించింది అసలు టువెల్వ్ ఫోర్టీన్ ఇయర్స్ కు కలిసి కున్నాం కదా అందరు మ్యారేజ్ లు అయ్యి పిల్లలు బా గర్ల్స్ కు హస్బెండ్ బాయ్స్ కి వైఫ్లు అసలు అ చూడగా ట్నే ఎట్లనో అసలు ఎమోషన్ ఎంతో ఎన్నో ఏండ్లకు కలిసినాం కదా అసలు ఎమోషన్
కొంచెం కానీ మా మా ఫ్రెండ్స్ ఎక్కడంటే అక్కడ ఉన్నారు సిస్టర్ టచ్ లో లేరు
మేము టూ ఇయర్స్ నుండి ట్రై చేస్తున్నాం కదా సార్ టూ ఇయర్స్ నుడి ట్రై చేయబ ట్రైజేయంగామొన్న మొన్న టెన్కే అయింది ఇప్పుడు ఆ వన్ మంత్ అయితుంది అవ్వి
ఆహా
ఆ హైలైట్ ఉండే ఇగ మంచి అందరం డబ్బులు వేసు న్నాం థౌసండ్, థౌసండ్ వేసుకున్నాం అమౌంటు మ్ తౌసండ్ తౌసండ్ తౌసండ్ ఎసుకొని ఇగ సార్లకు పిలిపించుకున్నాం వాళ్ళకు సన్మానం చేసినాం మొత్తం ఇంకా మస్తు హైలైట్ అయింది ఇగ అందరం ఫ్రెండ్స్ కలుసుకున్నాం
అప్పటి నుంచి వాళ్ళు చదువు చెప్పిన వాళ్ళను మనం గౌరవించడం కూడా మనకు చాలా హ్యాపీగా ఉంటది
వాళ్ళు కూడా చాలా ఫీల్ అయిన్రు పాపం సార్స్ కూడా మాకు అసలు మేము ఎక్స్వేడి చేసుకోలేదు మళ్ళీ మేము వాళ్ళకు జాబ్స్ వచ్చిన ఫస్ట్ ఇయర్ లోనే మా ఇక్కడికి వచ్చిండంట మా విలేజ్ కి మస్త ఫీల్ అయ్యిండ్రు ఇగ వాళ్ళ మా లైఫ్ లో మేము ఫస్ట్ వచ్చినాం కాబట్టి మాకు ఇప్ ఇప్పుడువర్కి ఎవరు చేయలే ఇలాంటి సన్మానం అని మస్త ఫీల్ అయిండ్రు వాళ్ళు కూడా పాపం సార్సు కూడా
సిస్టర్ ఆ
ఇక కా పా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళది కొంచెం బాగా లాంగ్ కాబట్టి ఫ్యామిలీలతో రాలేదు లేకుంటే వాళ్ళ ఫ్యామిలీలతోని రావాలని బాగుండేనంట ఇంకా మళ్ళీ ఎప్పుడన్న పె ట్టి అనుకోండి అప్పుడు మా ఫ్యామిలీలతోని అస్తాం తప్పకుంటే ఆని అన్నాడు సార్ వాళ్ళు
ఆహా మా సార్ వాళ్ళు కూడా ఒ ఒకరు ఒకొక్కరు దిక్కులో ఉన్నారు సిస్టర్
మా సార్ వాళ్ళు కూడా పోయిన సంవత్సరం పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ బె ఇంటర్ బ్యాచ్ పెట్టుకున్నారు వాళ్ళు ఆ వాళ్ళు ఇంటర్ బ్యాచ్ పెట్టుకున్నారు దగ్గర్లోనే ఒక మంచి అప్పుడు వాళ్ళ కూడా వాళ్ళ మస్తు ఎంజాయ్ అయింది ఇగ వాళ్ళ బాయ్స్ ఫ్యామిలీ అని తీసుక్ కేళ్ళలేరు గానీ ఇ గర్ల్స్ ఫ్యామిలీలో పట్టుకొని వచ్చిండు ఇగ వాళ్ళు మంచిగనే ఎంజాయ్ చేస్ సరిగా మా సార్గా వీడియోస్ ఫొటోస్ తీసుకొచ్చిండు అయితే మేము చూసినాం ఇగ ఆయన ఎళ్ళిన కాబట్ట్ ట్టి ఇగ నాకు కూడా పర్మిషన్ ఇచ్చిండు అతను కూడా నా తోన్తో కూడా వచ్చిండు
ఆ అంద్ అ అంతేలే ఇష్టమండి అంత కరెక్టే గదదేమో
మనం ఎంట తీసుకెళ్తేనే బెస్ట్ ఎందుకంటే అంటే వాళ్ళ కూడా బాడ్ ఫీలింగ్ అనేది వాళ్ళ మనుసులో కూడా రాదు వాళ్ళు కూడా మన
ఆ ఆ ఎలా అం టే మనము ఎలా ఉంటా వాళ్ళు అక్కడ ఎలా ఉంటారో ఏంటో ఏమో బట్ వాళ్ళక్ తెలిదు కదా మనం ఒక చోటు ఉంటాం వాళ్ళ ఒక చోటు ఉంట అదే వాళ్ళు మనతో వచ్చారంటేన ఇంక వాళ్ళకా ఫీలింగ్ ఏర్పడదు ఓహో వాళ్ళు సార్ వాళ్ళతో
ఆ ఫొటోస్ దిగి వచ్చినా ప్రాబ్లమ్ వాళ్ళతో మాట్లాడినా కూడా ప్రాబ్లమ్ చెప్పలేటి అయినా కూడా ప్రాబ్లమే అందుకే వాళ్ళు మన పక్కనే ఉన్నాననుకోండి ఇంకా ఏ ప్రాబ్లం రాదు
ఆ కరెక్ట్ అది ఎందుకంటే ఫోటోస్ చూసినప్పుడు ఫోటో చూసినప్పుడు వాళ్ళు ఆ ఆ ఫీలింగ్ అంటూ ఉండదు అదే తన తన మనతో ఉంటే తనకు తెలుస్తుంది కదా ఎలా ఉన్నారు వీళ్ళు ఏంటి అనేది తనకు అర్థంమయితుంది
ఆ మా ఆయన అయితే నాతో అన్ని పాపమ్మా నా ఫొటోస్ అయితే మొత్తం అంటే కెమెరా కూడా విప్పించుకున్నాం మేము పిలిపించున్నాం గాని మన సెల్లో మనకుంటది కదా అన్నట్టుగా మొత్తం నా ఫొటోస్ అన్ని అతనే తీసిండి సెపరేట్గా అంటే నీకు స్వీట్ మెమరీస్ ఉంటాయి కదా అన్నట్టుగా అసలు నేను డబ్బులు కూడా అడగలేదు మా ఆయనకి డబ్బులు కూడా వాళ్ళు పాడు ఎస్తున్నరంట అన్న